నీదోక లైక్ ఎట్లా అంటే ఫస్ట్ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయితాంది మి వాయిస్ ఎందుకు
అవును నేను హలో హలో అంటానే కానీ నీకు వినబడట్లేద నీ వాయిస్ ఏం వినబడతలేదు నీ వాయిస్ ఏం వినపడతా లేదు నాకు
ఇప్పుడా స్టార్టింగ్ లోన ఆ గాదె నాకు కూడా సేమ్ ఒక పది సెకండ్ లాగి తర్వాత వినబడతాది అంటే ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ ఎక్స్ ట్రా ఉండాల అన్నమాట
అవునా
మేబి ఆ టెన్ సెకడ్స్ టెన్ సెకండ్స్
అంటే త్రీ సెకండ్స్ తర్వాత మాట్ల వాడుకు ఎవరేం చెప్పి చెప్పిరో
ఓ నీకు ముందే తెలుసుఅన్న మాటయితే
అప్పుడే హలో అంటాను నేను కానీ వినవడట్లేదు
ఆ కొంచెం గ్యాప్ తీసుకొని నిమ్మలంగా మన లైన్లు అన్ని సెట్ అయినాక అప్పుడు మాట్లాడాలి
ఆ ఏ చేస్తాన్నవ్ మరి పైనికి కొచ్చినవా
ఆ
ఎక్కడ కూర్చున్నావు రా మరి నువ్వు
ఇక్కడ స్టెప్స్ ఉంటాయి వదిన ఇడ ఇడే ఇక్కడ పొయింటివి మా వైఫై ఇక్కడనే ఉంటది స్టెప్స్ దగ్గర వైఫ్ దగ్గరికి వచ్చి స్టెప్స్ కాడ కూర్చున్న అబ్బా ఎన్ని దోమలు అంటే అన్ని దోమలు ఈడ పాడు
అవునా
ఏం అనిపితా దోమలకె ఇంకో రోగం కూడా వత్తాది కావచ్చు అనిపితా నాకు అన్ని దోమలు అంత చంపే కోధీ బ్లడ్ ఒత్తేనే ఉన్నది వాటికి
దోమలుబాగున్నాయా
దోమలు బాగున్నాయి ఇడ అంటే మాది ఇక్కడ ఎంత ఏంటిదంటే లైక్ డంప్ యార్డ్ ఆ చెత్త అంతా ఈనే పడేత్తరిగా
ఆహా హా
హైదరాబాద్ చెత్తంతా ఇక్కనే ఎత్తరేమో మరి
హైదరాబాద్ చెత్త దేశ ఉండున్ టారా అటు ఏరియా అటు చుట్టుపక్కల ఏరియా వా వెలిస్తారు కావచ్చు అంతే
ఆ సాయంత్రం అయిందంటే చాలు వాసన గుమ్ముద్ది మాకు ఈడ
అవునా రా
హ్మ్ అది మళ్ళ ఇక్కడ కూడకాదు వేరే ఊర్లు ఉంటది అటే ఓ త్రీ ఫోర్ కిలోమీటర్స్ బయటకి ఉంటది అయినా
త్తా
ఆ గోరంగా వత్తాది అప్పుడుప్పుడు ఇంకా దూరం కూడా పోద్దంట
వామ్మో
చాలా ఎక్కువ స్మెల్ వస్తది ఇక్కడ
అబ్బో అయితే కష్టంమే
కష్టమా కష్టమా అవును వదిన ఆ చేసిన ఏం చెస్తాం గదే పని అయె మనకి
చేషీనవా చేసినావు వాకింగ్ చేసినావు అయిపోయింది ఇది మా ఇది అయిపోతే పోయి పడుకుంటావా ఇక
పోయి వడురుకుంటామా అంటెగా కొసేపు ఫోన్ చూసి సర ముచ్చట్లు పేట్టి తరువాత పడుకుంటాం
మరి మీ ఫ్రెండ్స్ తోని ఎవరితో నిన్న మాట్లాడకపోయినావరా న అయిపోతాయా ఇంకా
అయిపోదు ఈ వేస్ట్ ఫెలోస్ ఉన్నారు కదా మా రూమ్ వాళ్ళు
ఆ
మా వెేస్ట్ ఫెలోస్ ఎవరు వినారు నేను చెప్పినా ముచ్చట
అవునా అంటే ఎవరైనా ఉంటే నీకు కొంచెం
బాగా క్లోజ్ అయిన వాళ్ళతోటి చెప్పాలి ముచ్చట్లు అన్ని ఇగ
అంటే మీరు కాల్షియం ఉంటారు కదా
కలిసే ఉంటాం ఆయితే ఇంతక ముందు కొంచెం మంచిగానే ఉండి రూమ్లక్ కొసగా ఇరుచ్చిల్గా
అవునా
ఎవళచ్చన గంజకి ఇవల్ది వల్దే యితే అన్సంత
ఆహా
ఉంటది కదా ఎవరో ఒకరు ఎట్లా
ఆ
హాస్టల్స్ అంతా
అయితే కొంచెం నల్యితే అంటే మాట్లాడకుంటే అయిపోతది కాని మరి వదినకి చేసినావా
వదినకి ఏం చేయలేదు ఇగ నేను
ఎ చేసినా హ్యాపీ ఉంటది
మంచి హ్యాబితో ముచ్చట్లు పెట్టాలి ఆమె ఆ ఆ అంటది ఇగ
హ్యాపీ తోటి ముచ్చట్లు పెట్టింది తీసుకోవచ్చు కదరా
ఏమో ఇగా ఏముందిక వదనమ్మ అలు పండుకున్నా క వదినకి చేయాలి ఇక అడగాలి ఇగా ఎప్పుడు వల్ల ఇంటికి పోయినప్పుడు చేసినా మళ్ళీ అప్పు అప్పుడు నుంచి టాపిక్ రాలేదు మనకి
చేరే ఇగమల్లి
చేయలేదు. నేను హాస్టల్ నుంచి వచ్చినా అంటే, ఇంటికా నుంచి వచ్చినాక నెక్స్ట్ డే ఒకసారి కాల్ చేసింది. అప్పడికే నేను ఇంకా కంపెనీలోనే ఉన్నాను. బస్సులొ ఉన్నా చూసుకోలేదు ఇక హాస్టల్ కి వచ్చినాక నాకు కఫికేషన్ వచ్చింది. గాని వదిలేసినా.
అవును
ఉహ్మ్మ్ అంటే పట్టించుకోలేదు ఇక
ఏ ఫోన్ మోగి అంటే కొంచెం ఇ కొంచెం రిస్క్ అనిపిస్తా ఉంది
ఎందుకు.
ఎవ్వరంత అందుబాటులో ఉండట్లే. ఇప్పుడు అన్నయ్య వచ్చేసరికి టెన్ అయితుదా. ఈ మార్, మాట్లాడ అంటే ఎప్పుడు మాట్లాడతడు ఈయన
అడిగూడ కరెక్ట్ ఇగ్
ఇ ఎట్ల నైనా కాస్ట్ ష్టంగా అయినా కూడా ఏమన్న పొద్దు పొద్దున్నే మళ్ళంతకు ముందుకు నైట్ ఇగా అట్లా కంప్లీట్ చేసుకున్నా. ఇగ అన్నయ్యది ఇగ అట్లా. ఆ
మీవి అయిపోయినాయా మొత్తం.
ఆ
ఎవరితో మాట్లాడినావమ్మ అంతగానం
ఇగా ఉన్నారు గద పేరులు చెప్పదు.
అచ్చా
ఇగ అదే ఏమో అన్నయ్య కొంచెం తొందర వచ్చాను అంటే. అయిపోతది గావచ్చింది అనుకుంటే ఎమ్ ఇంక ఎంత టైం పడతాడో అక్కడ ఉన్న బ్యాంక్ దగ్గర ద, ఏ టి ఎం దగ్గర
హుమ్మ్ ఇంకా పావుగంట పడతాడా.
హుమ్మ్
ఇంకేంది వత్తడిగా వచ్చినాక అబ్బా ఈ టైమ్ దకా అన్నం తిన్నకున్నా ఎంత కష్టం కష్టం తెలుసా
కష్టం తినడానికి అయితే, టైమింగ్స్ లేవురా. ఎప్పుడు పడితే అప్పుడే! ! ! ఆ టైమ్ కి తింటే మంచిగా ఉంటాది గాదనే టైమింగ్స్ లేకుండా ఎప్పుడు పడతేప్పుడు తిని ఇలాంటి అయితే అమ్మో చేయద్దు.
ఎప్పుడు పడితే అప్పుడు తింటేమో అనుకోవచ్చు. దానికి నైట్ ఫుడ్ అనన్నా తినేష్ పండుకోవాలి కదా.
డే టైమ్ లా అంతే పొద్దున అంతే ఆ ఇప్పుడు అంతే ఇంకా ఆ టైంకి ఫుడ్ ఉండదు తిన్నాడు అంతే ఇగ ఉంచ్ టైమింగ్స్ లేని జాబ్ అంతే ఇగ ఈయాల అందరు అంతే ఇక టైం కి తిన్నడము ఏమనంటే ఫీల్డ్ ఫీల్డ్ ఫీల్డ్ ఇంతే ఇగ
ఫ్యామిలీని వదిలేసి రాలి మేమే మీ ఫ్యామిలీగా
ఆ
ఇక అంతే ఇ
కానీ పెళ్ళ అయిన వాళ్ళు కొంచెం తక్కువ పెళ్లి దానిలే ఉన్నారు ఎక్కువ
పెళ్ళగన్ క గేమ్ ఉంటయి అదా రెస్పన్సిబిటీస్
ఆ ఇ పళ పిల్లలు ఉన్న వాళ్ళక అైతే ఇ ఇలాంటి సెట్ అయితాయా అప్పుడప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఇట్లా ఉంటాయి పిల్లలకైనా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి మరి వీళ్ళు లీవ్మంటే లీవ్ ఇయడు లీవ్ కూడా పర్మి నడు
నవ ఇడాంగా గుండప్పే
ఆ అలీ ఎడా అనికిజి పర్మిషన్ ఎడు ఎంత చికాకు ఆ
శ్రీరామన్మకుందా
లాదు అంటే వీళ్ళకి మంత ఏమో ఉంటాయ అట కదా
ఏముంట
ఈ మంత్ ఏంటిది ఎండై పూతు తట్ట అదురా మార్చ్ ఆ ఇ సో ఉంటాయి కాబట్టి అవన్నీ ఓడలన్నీ క్లియర్ చేస్త కోలే అటి
యా ఏ ఇయ్యరయిపోయినట్టే ఇక
ఆ ఇయర్ అయిపోతాయి కాబట్టి
అదేమ నుంచి అందరికి అగ్రిమెంట్లు వస్తారు ఎప్పుడు అ అయిపోతుంది కాబట్టి
నెక్స్ట్ మంత్ ఉంటాయి కదా అందరు
ఆ అవునవును ఇప్పుడ అన్నయ్య కూడా పెద్దన్నయ్య కూడా ఎంత ఇక లీవులు లేవు ఇయర్ అయిపోతుంది లీవులీయట్లేదు అద అనే చెప్తనే ఉన్నాడి
అదే
హ
ఎవరికైనా ఇప్పుడు కష్టమే లే ఏ ఒక్క మంత్ అయిపోతే ఇంకేమున్నాయి ఇంకా ఫోర్ డేస్ అయితే అకుతుంది
ఆ టెంపుల్స్ జగ్గనే ఉంటడి టెంపుల్స్కితార
లేదురా ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒకక్కసారిే మూవనా అంతే అంటే దగ్గరనే ఉంటాయి దగ్గరనే ఉంటా అంట ని అన్నయ్యకు డ్యూటీ టైమింగ్స్ ఏ పొద్దు పొద్దున్నాయి కదా
పొద్దు పొద్దున్నయ్య
అంతా ఉండదు షాపింగ్ చేయడానికి ఉండదు టెంపుల్ క వెళ్ళడానికి ఉండదు ఏ టటు ఉండదు ఓన్లీ డ్యూటీ అంతే
అచ్చనమా తిన్నమా పంకున్నామా పోయినమా
ఏమింత ఇక
వ రన్ లైఫ్
ఎగేటైనా పోదామన్నా కూడా తిరిగి తిరిగి వస్తాడు కాబట్టి అంత అనుపించద టడైర్డ్యిపోతడు త తెరి ఒకసారేమో పోయినాం స్టార్టింగ్ లో అది ఎప్పుడు మనం వరలక్ష్మి వ్రతంప్పుయినా
టెంపుల్ క
హ్మ ఫ్రైడే ఆ రోజు పోయోచినాం అంతే ఇగ మళ్ళీ పోలే ఇప్ గంతే ఆ రోజయినా కూడా ఫ్రైడ్ హాలిడే కాబట్టి వచ్చినారు ఫ్రైడే. బుధవారం గురువారం. కలెక్షన్ అయిపోయింది ఫ్రైడే రోజు పొద్దునే అదైనా కూడా డ్యూటీ పొద్దున్న పోయి అటెండ్ ఎసుకొని వచ్చి తీసుకొని పోయిండు
వామ్మా నయమేగా
ఆ ఇగా లేదంటే ఇగా అంతే ఇగా ఇ అందుకే తీసుకోపోడు అడగడం వేస్టిగా అని చెప్తా నేనుకూడా ఇగ అంట హ్మ టైమ్ అయిపోయిందిరా
అయిపోయింది కట్ చెత్త ఒక నిమిషం సరే బాయ్ ఇగ
ఉమ్ బాయ్ రా